ఉ ఏం జేస్తున్నావ్ రా ఖాళీగానే ఉన్నావా
ఆ జస్టిందాకే టిఫిన్ జేసి టీ తాగిన నువ్వు టిఫిన్ జేసావా
ఆ చేశాన్న ఏం బెట్టారు ఈ రోజు టిఫిన
మాకు ఈ రోజు బోండా వెట్టారు మీకు
మాకీరోజు ఏంటి ఇడ్లీ
ఉ మంచిదె ఎంజాయ్ జేయ్యండి చాలా ఆరోగ్యకరమైన వారానికి రెండు సార్ల దింటారు గదా మీరు
ఆ అవును అంటే ఒక్కసారేమో ఇడ్లీ చట్నీ ఉంటద్ ఒకసారి ఇడ్లీ సాంబార్ ఉంటది
ఒక ప్లేస్ ఉంటది కదా ఇడ్లీ సాంబార్ ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ అలా అయిపెయింది
ఆల్మోస్ట్ అట్లనే ఉంటదిలే కానీ అదే దాని గురించి అడుగుదాం చేసాన్ రా మనం మ్యూజియం గురించి అనుకున్నాం కదా ఇంకేమైనా పాత వస్తువులై క్యావా
ఆ అవునవును ఆ రోజు మళ్ళా నేను మా నాన్నగారితో గూడా మన మ్యూజియం గురించి మాట్లాడ్యాన్ ను ఆయన విధంగానే చాలా సంతోష్ పడ్డారు వళ్ళు ఏమన్నారంటే ఆయన దగ్గర గుడ ఏతో పాత వస్తువు ఉందంట అది నాకి ఇస్తా అన్ జెప్యారు
అవునా ఏంటిది రా అది మీ నాన్న దగ్గర ఏముంది త్వరగా చెప్పు నాకు తెసుకోలని చా లెగ్జైటింగ్గా ఉంది
ఆ లాంతరుంటది గదా మన పూర్వీకులు రాత్రి పూట పొలాల దగ్గరికెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో చీకటిగున్నప్పుడు వాడేవాళ్ళు గదా అదయ్యే దానాయే అది ఇప్పడికి మన పశుల పాకలో దాచుంచారంట దాన్ని తుడిచి కిరోసిన్ పోసి వెలిగిస్తే ఇప్పటికి వెలుగుతుందంట రా
అబ్బా లాంతరా అది నిజంగా చాలా మంచి వస్తువు రా ఈ రోజుల్లో పిల్లలకి కరెంటు పోతే ఫోన్ లైట్ పెట్టుకోడం మాత్రమే తెలుసు కానీ ఆ నూనెలాంత రు వెలుగులో చదువుకున్న ఆ పాత రోజులు అనుభూతి అసలు తెలీదు కదా దాన్ని మనక్ కలెక్షండ్లో పెడితే చాలా బావుంటుంది
అవును అలాగే నాన్న ఇంకొక విషయం గూడా అన్నాడు అంటే అప్పట్లా ధాన్యాన్ని కొలవడానికి సోల తవ్వ మానిక అడ్డా అనీ ఇత్తడి చెక్క కొల పాత్రలు వాడేవారు అంట్ల అంటే అప్పట్లో కిలోలు లీటర్లు ఉండకపోయేటివి గదా ఆ పాత కొల్తల్ జు పిస్తు పాత్రలని గూడా మ్యూజియం లో బెడితే ఈ జండ్రేషనోళ్ళకి చాలా కొ కొత్తగ అనిపిస్తది
వండర్ఫుల్ ఐడియా రా మా నా దగ్గర అంటె మా తాతయ్య దగ్గర కూడా ఉన్నాయం నేను కూడా వాటిని తీసుకొని వస్తాను అలాగే అప్పట్లో ఉత్తరాల్ రాయడానికి వాడే పాత ఇజ్ల్యాండ్ లెటర్లు పోస్ట్ లెటర్స్ కూడ మా నాన్న దాచిపెట్టి ఉంచారంట వాటి పైన ఉన్న స్టాం పులు చేస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది
నిజంగానా పోస్ట్ కార్డులు చూసి ఘోరంగా ఏల్లయితుంది ఇప్పుడంతా వాట్సాప్ పేమెంట్స్ అయిపోయినాయి గానీ అప్పట్లనయితే ఉ ఉత్తరం కోసం ఊరి చివర పోస్ట్ మన్ వస్తున్నాడేమోఅని అందరు ఎదురు చూసే ఆరాటం ఆనందం అసలు మాటలల్లనే చెప్పలేం ఆ ఉత్తరాలలో ఉండే ఆత్మీయత ఇప్పుడు వచ్చే మెసేజెస్ ఇమెయిల్స్లలో ఎక్కడుంది చెప్పు
పెట్టినం ఆ రోజుల్లో ఒక ఉత్తరం వస్తే ఇల్లే కాదు ఊరంత చదివి వినే వాళ్ళు సరే అయితే రేపు ఉదయం మనా ఆ పెద్ద తాతయ్య దగ్గరకెల్తాము వస్తువులన్నిటిని ఒక లిస్ట్ కూడా రాసుకున్నా ఎవరివి దగ్గర నుంచి ఏం తీసుకున్నాం అనేసి అలా అయితే భవిష్యత్తులో తిరిగి ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుంది కదా
అవునవును ఇది చాలా బాధ్యతాయుతమైన పని అలాగే మన ఊరి ప్రెసిడెంట్ గారిని కూడా కలిసి మన మ్యూజియం కోసం ఆ పంచాయత్ ఆఫీస్ పక్కన ఒక గది కాలి ఉంది కదా దాన్ని ఇయ్యమని అడుగుదాం అయిన కూడా యూత్ ఇట్లాంటి మంచి మంచి పనులు చేస్తుంటే ఖచ్చిత జంగా ఎంకరేజ్ చేస్తారు.
నిజమేర ఆగది అయితే మన ఊరి మధ్యలో అందరికి అందుబాటులో ఉంటుంది సరే నేను ఇ ప్పుడే వెళ్ళి మ తాతయ్య పాత పెట్టలో ఇంకా ఏవైనా ఉన్నాయేమో చూస్తాను రేపు ఉదయం వచ్చేస్తాను నేను ఇంటికి
మా అమ్మమ్మ పాతగది సర్దుతుంటే ఇంకొక అద్భుతమైన వస్తువు దొరికింది మా ఇంట్ల
అబ్బా ఏంటిది రా అది మీ ఇంట్లో ప్రతి ఒక్క నిమిషానికి ఏదో నిధి దొరుకుతున్నట్లుగా ఉంది కదా
అవునవును అప్పట్లో ఆడపిల్లల పెళ్లిళ్ళ సమయంలో పెద్దవాళ్ళు రాసిచ్చిన పాత లగ్న పత్రిక కూడా దొరికింది అది చేతో తాటాకులాంటి మందపాటి పేపర్ మీద పసుపు కుంకుమల బొట్లతో ఎంతంగా రాసి సారో తెలుసా
అబ్బా పాతకాలపు లగ్న పత్రికనా ఇప్పటి కాలంలో అన్ని ప్రింటింగ్లూ, ప్ల స్టిక్ కాడ్లు వచ్చేసాయి కానీ అప్పట్లో చేత్తో రాసే అక్షరాల్లో ఉండే అందం పవిత్ర త పేర్ల దాన్ని కూడా మనం మ్యూజియం లో ఒక ఫ్రేమ్ కట్టించి పెడుదాం
ఇంకొక విషయం కూడా చెప్పింది అప్పట్లో ఊర్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా అందరికీ సమాచారం ఇవ్వడానికి ఒక పెద్ద కంచుగంట ఏం సౌండది
కుక్కరుస్తుంది
ఏ కర్మ లేదా డప్పు కొడుతూ ఊరంతా చాటింపేసేవారంట ఆ పాత చాటిం పద్ధతులు వింటుంటేనే చాలా వింతగా అనిపిస్తుంది
ఆ నిజమే రా అప్పట్లో ఆ వాట్సాప్ మెసేజ్ ఇప్పుడైతే అన్ని వాట్సాప్ మెసేజ్ లే అందరికి తె అందులోనే తెలిసిపోతుంది ఆ ఆడు పాత ఇనుప సామాన్లు పోతుండె నేనేం చేయాలి దానికి
లేదు బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మరి
హ్మ్
ఫోన్ కట్ ఫోన్ కట్ చేసా అప్పుడే ఇక
ఎందుకు
మరే అసలు ఘోరం గా డిస్ట్
ఆడు పోయిండిలే ఇప్పుడు రాదు ఇప్పుడు ఓకేనా
చెప్పు ఆ కుక్కను కూడా చంపేసా అప్పుడిక
నిజమె ను చెప్ ప్పింది ఇప్పుడైతే అన్ని వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు అందరికీ తెలిసిపోతుంది కానీ అప్పట్లో చాటింపు శబ్దం వినగానే ఊరి జనాలు అందరూ ఒక చోట చేరుకునే వాళ్ళు కదా ఆ రోజుల్లో మనుషుల మధ్య ఆ ఐక్యత అది చూపిస్తుంది
కరెక్ట్ సరే అయితే రేపు ఉదయం మన ప్రెసిడెంట్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు అన్నింటి వివరాలు వాటి వెనుకన్న చరిత్రను ఒక చిన్న పే పర్ మీద రాసుకొని వెళ్దాం అప్పుడు ఆయనకి మన ప్రాజెక్ట్ మీద పూర్తి నమ్మకం వస్తుంది
చాలా మంచి ఆలోచన రా నేను ఇప్పుడే ఆ లిస్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను రేప్పు మరి నేనే వస్తాను మీ ఇంటికి
అవును ఆ నువ్వేరా న్నా నేను ఎట్లొస్తా మా ఇంట్లోనే ఎక్కువ సామాన్లు ఉన్నాయి కాబట్టి నువ్వు వస్తేనే ఇద్దరం కలిసి అన్నీ తీసుకని పోవచ్చు
హ్మ్ అలాగేరా ఇద్దరం కలిసి వెళ్దాము అలాగే ప్రెసిడెంట్ని కూడా రేపు కలిసేసి అన్ని చూపిద్ ద్దా మాయనకి
ఆ ప్రెసిడెంట్ ని కొన్ని డబ్బులు కూడా అడు గుదాం నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ప్రదర్శనకు పెట్టిన రోజు పొద్దుట్ నుండి నైట్ వరకు పెడతాం కదా కదా ఆ లైట్లు ఆ డెకొరేషన్ అవన్నిటికీ ఏర్పాట్లు ఏపీయమని అడుగుదాం
ఆ ఇది కరెక్ట్నా ఆయన అయితే కానీ మనకి హెల్ప్ కూడా చేస్తారు డబ్బులు కూడా ఇస్త స్తారులే ఆయనని అడుగుదాం దానిమీద చెప్దాం ఇలాగ అనుకుంటున్నాం ఏమ చేస్తారు అనేసి ఆయన ఒప్పుకుంటారు ఖచ్చితంగా
అవునవునాయన చాలా మంచి ఆయన కదా ఈ ఫోటో ఫ్రేమ్ కి కూడా డబ్బులు ఆయననే అడుగుదాం
హ్మ్ అలాగేరా అన్నింటికి అడిగితే ఇస్తారంటావా ఈ ఫోటో ఫ్రేమ్
ఆ ఏయ్ ఏమన్నా ఆయన సొంత డబ్బులు ఇత్ ఇస్తడు ఎట్లైనా గవర్నమెంట్ నుండొచ్చినా ఫండ్స్ ఏవో ఉండుంటాయి అవే ఇత్తాడు
హ్మ్ అలాగైతే అడుగుదాము తాను ఇస్తానంటే తీసుకుందాం లేదు అంటే ఇక మనమే పెట్టుకోవాల్సిందే కదా
మనమే పెట్టుకోవాలి నీ దగ్గర ఉన్నాయ పెట్టుకోవడానికి నా దగ్గరయితే
ఉన్నాయా అంటే ప్రజెంట్ అయితే లేవు ఆయన మోస్ట్లీ ఆయననే ఇచ్చేలాగ అడుగు
ఒకవేళ ప్రెసిడెంట్ ఈయకపోతే మనం ఊరి వాళ్ళ వాళ్ళందరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం
ఆ అలాగే రా సరే అడుగుదాం మనం ఖచ్చితంగా ఇంకేమున్నయ్ ఇంకేమన్నా పాత వస్తువులు ఉన్నాయా మీ ఇంట్లో
ఆ ఆయనే పెద్ద పాత వస్తువు
చెప్పేసి వస్తా నీకు నువ్వే పెద్ద పాత వస్తువు అటు పో అబ్బాయి అని చెప్పేస్తా
ఆ ఇప్పుడే ఇటు అచ్చిండే మళ్ళీ ఇటు ఏమిటికి పనిలేక వచ్చిండా
పాత సామాన్ బండి మళ్ళీ వచ్చిందండి ఆయనకేదన్న అడితే
సౌండ్ పొల్యూషన్ కేరాఫ్ అడ్రస్ లేక్కున్నాడు ఉమ్ ఆ కుక్కను కూడ సంపేయ్ ఆ కుక్క కూ అంటంది అదేనా
నీకా చిన్న చిన్నవి గూడా వినిపిత్తుందా
మరి నాకు డిస్టర్బెన్సే ఇనిపిత్తాంది నాకు మంచి ఇనిపిత్తలే మొత్తం డిస్టబెన్సే ఇనిపిత్తంది
ఆ మరి దానికి రోజ్ అక్కడే ఏమన్న కనిపిత్తనయో నాకేం దెల్
ఆ కుక్కనేనా కూ అని మొత్తుకునేది మరి నాకినిపిత్తంది ఏం చేయమంటావ్ చెప్పు ఉమ్ చెవులు మంచిగా పని జెత్తన్నయో లేపోతే ఎందో గాని
మరి నాకు గూడా నీ దగ్గర నుంచి ఏవి చిన్నవి కూడా వినిపిత్తలేవే
నా దగ్గర ఏం సౌండ్ వత్తలేదు గదా
నార్మల్గా ఎవరు కనీసం ఒక్కరు కూడా మాట్లాడతలే ఎవరు మాట్లాడలే మీ హస్టల్లో
ఎవరు లేరు నే ఒక్కదాన్నే ఉన్నా గదా
ఆహా
ఆ ఈ ఫోన్ పెట్టేయ్ ఆయన వత్తా నాకు ఫోన్ పెట్టేయ్
ఏయ్ అద్దద్దు అగు
లేకపోతేనట నీదగ్గర పాత ఇనుప సామాన్లు ఏమన్నా ఉంటే ఆయనకిీ బోతడు ఇంకోసారి రాడు
పాత ఇన్పసామాన్లు ఏం లెేవు నార్మల్గా ఇంట్లో వా ళ్ళుండే వాళ్ళయితే ఇత్తర్ నేనందుకిత్త
ఆయన కేవలన్నా ఒక్కలు ఇచ్చేదాకా ఆయన పోయేతట్ లెడ్ ఇయాల అక్కడ నుండి
పోతాండు పోతాండు మళ్ళీ రాడ్ లే ఇగా అట్లా సెకండ్ ట్రిప్ ఏయ్యాలి కదా అందు
సెకండ్ ట్రిప్ యి థర్డ్ ట్రిప్ సెకండ్ ట్రిప్ ఎడుంది
సెకండ్ డే గదా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అంతేగా
ఉమ్
ఉమ్ సరైతే మరి రేప్ పన్ని రెడీగా ఉంచుకో మనిద్రం గలిసి ప్రెసిడెంట్ దగ్గర గూడ పోదాం
ఆ సరే పోదాంతీ బాయ్
ఆ బాయా ఆగు అన్ని లిస్ట్ గూడ పెట్టుకో సరేనా
లిస్టా లిస్ట్ రెడీ చేత్తా గాని నువ్వు చెప్పు ఫస్ట్ నాకు అయిదు గం గా చరిత్ర నాకెట్ల దెలుత్తది గూగుల్లో గొడదామా
ఆ గూగుల్ వాడ్డం దెలుసు గదా అందులో గొట్టు ఫోటో పెట్టి దీనికున్నది చరిత్ర ఏంటిదని ఎతుకు
మరి మొ మరి మొత్తం పని నేనేచేత్తే మరి నువ్వేం చేత్తవ్ అన్నట్టు
చెరాయ్ లిస్ట్ ఎందుకు టెన్షన్ పడతన్నావ్
ఆహా నీ దగ్గర ఉన్నట్టుగా ను రాత్త నే నీ దగ్గర ఉన్నాయి రెండు వస్తువులు నాగ్గర్నె కదా అది ఎక్కువ వస్తువులు ఉన్నాయి
అమ్మి నువ్వే ఎత్కినవ్ వాడ్ని ఎందుకు ఎత్కినవు మరి
నువ్వు ఫస్ట్ రేపు మా ఇంటికిరా ఆ నువ్ అయితే మా ఇంటికిరా ఇక్కడ అచ్చినక ఇద్దరం కలిశి చెరి సగం రాద్దాం
ఆ సరే రా అయితే మరి వస్తానులే నెన్
మ్మ్ సరే మరి
ఉంటున్న
బాయ్